హలో హాలో
ఆ ఇనబడతాంది చెప్పండి హలో
ఆ ఏం జేస్తన్ర అండి
ఏలా గని
తిన్నారా
హు తిన్నామండి మీరు
ఆ తింటున్నామ్ అండి
ఏం కర్రీ
మాది తోటకూర అండి
అవునా మళ్ళ తింటారా అండి మీ ఆ తిన్నాం అండి
ఏం కూర చేసిన్రండి
ఎగ్ అండి
పిల్లలు ఏం చేస్తున్నారు
ఆడుకుంటున్నారండి
టూ డేస్ హాలిడేస్ కదా పిల్లలకి
త్రీ డేసా ఆ త్రీ డేస్ అయితుంది ఫోర్ డేస్ ఉగాది నుంచి ఉగాది ఒక్క రోజు వర్షం వర్షం పడిందని మళ్ళ ఓ రోజు రంజాన్ ఇగ సండే ఇంట్లో పిచ్చి లెస్ పో పిచ్చి పిచ్చి లేస్తాంది ఇళ్ళ తోటి
మారెమ్మన్న చేసి
వాళ్ళకి హెల్ది ఫుడా వాళ్ళ తినేటె నాన్ వెెజ్
నాన్ వెజ్ కూడా హెల్దీయే కదా చికెన్ లో ఉం ఉంటాయి కదండి ప్రోటీన్సు
ఎండకాలం వేడి బాగా అవుతుంది లేదండి నిన్న తినం సాటే
మటనా
మా పాపాకు చికెన్ ఇష్టం బాబుకు మటన్ ఇష్టం
మళ్ల రెండు చేస్తారా అండి చేస్తే
రెండు చేస్తా కంపల్సరీ
ఆహా సుప్రియ తెచ్చకో కార ఎగ్స్ తినిపిత్త తెచ్చుకో పో
తిన్నారా అండి మీరు స
ఆ తింటున్నామండి ఇంకా
అవునా
చిక్కుడు కాయ నా
ఏం కూర ఏం తింటున్నావ్
మట్ట కూర వేసాం చిక్కుడుకాయ
నాన్ వెజ్ తినరా అండి మీరు ఇప్పుడు
సుప్రీత అరటిపండు మీద కూర్చున్నావు ఇంకా అండి
నాన్ వెజ్ తినరా
ఆ తింటున్నామండి
నాన్ వెజ్ తినరా నాన్ వెజ్
నాన్ వెజ్ ఇప్పుడు తినమండి మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు స్వామి అయ్యిండ్రు నాన్ వెజ్ తినం ఇంకా లెవెన్ డేస్ టుల్వ్ డేస్ పడుతాదండ నాన్ వెజ్ తినే వర
మేం కూడా స్టార్ట్ చేసే రోజు దీక్ష పెట్టుకున్నామండీ ఇంట్లో
తినడం లేదు ఇంకా
నే ఎలెవన్ మందికి సాములకు ఒక భీక్ష పెట్
ఇకా అండి
పడి జ జ సదు
అరే బ అ చె ఉగాది ఎట్లా చేసుకున్నారండి మొన్న
ఉ బాల జరు కున్నాము ఉగాది సమ్మర్ హాలిడేస్ కి వెళ్తారా ఏటన్నా టూర్
వెళ్తామండి ఏటైనా వెళ్తాం కంపల్సరీ ఏదైనా దైవ దర్శనాలకి వెళ్తామండి సమ్మర్ లో
ఆహా
సమ్మర్ లో వేములవాడకి వెళ్ళినాము నాం పళ్లి గుట్టకల్లీనం నాంపల్లి గుట్ట పైన అయితే మంచిగాఉంటది
అవునండి నేను కూడా వెళ్ళాల కోరి
ఉ అన సింహస్వామి టెంపుల్ కూడా ఉంటది
ఇ
పోతూ ఉంటే అన్నిీ దేవుళ్ళలు కనిపిస్తా ఉంటా టీ గు ట్ట పైగి మేమైతే ఇంకా పైనకి తకినాక నడుచుకుంటేనే వెళ్ళిన చాలా బాగుంటది బయట నుండి చూస్తే ఒకల అ లోపల నుండి చూస్త ఒకలాగా ఉంటుందని
అీ అదే పాము ద్వారమే గాద బకటా
హ చాలా బాగుంటది వేములవాడ వెంలవడకే వెళ్ళినాం నాంపెలి గుట్టక వెళ్లి నం వచ్చిన తర్వాత సత్యనారాయణ పూజ కూడా చేసి పున్నమ ఇంట్లో మీరు వెళ్ళిండ్ర అండి ఎప్పుడన్నా వేములవాడ కి
వేములవాడ కు వెళ్ళినాం వెళ్లేది ఉంది కాని ఇప్పుడు టెంపుల్ తీసేసారని ఆగిపోతు న్నాం మేము మా పాప పుట్టినప్పుడు వెళ్ళినం
వెళ్తారా అండి మళ్ళీ హు
లేదండి అదే టెంపుల్ అయినాక వెళ్దామని అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు
హు హు
ఉ
ఇంకా అండి ఇంకేంటి విషయాలు ఏం చేసిండ్రు వంటలు ఇయ్యాల
ఇవాళ్ళ ఎగ్గ పొద్దున్న ఉప్మా చేసినాం ఇప్పుడే అన్నాం జస్ట్ తిన్నాం ఎగ్గు ప్రై చేసి తిన్నాం.
ఇవాళ చూసిండ్రా అండి టీవీ న్యూసుల్లలో ఒక పాపని పాపం పుట్టిన పాపని
అదే అండి చూసా పడేసిందట చూసినా తెలుసా అండి చూసిన వాళ్ళకు కనికరం లేదు అసలు
ట్విన్సా
ఏ లేదు ఒకడే అంట పాప చిన్న పాపే
గోరం కదా మొన్న నేమొ యూట్యూబు యాంకర్ వైష్ణ్
చెంపేసింది కట్టుకున్న బర్తే కామన్
ఇంత ఆడవాళ్ల్ మీద బాగా హత్యలు జరుగుతున్నాయి కదా అండి.
అ చంపించింది వాడి తల్లే కదా వాడి తల్లి ఒక ఆడదని గుర్తించుకోలేకపోయింది.
హ్మ్ అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు
హు
కదా
స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజుల పదమూడు అన్న హమ్మ అన్నలకు ఒకతే చెల్లా
టున్న గోరంగ చంపేసిరు పాపం పాపం ఆమె నీ ఆమె అంతా ఉండి కూడా ఏం చెయలేకపోయింది కుడా
అరె నువ్వే
ఒక మగవాడి చేతిలో
అయిపోయింది ఆమె ఇంట్లోనే మరి అది వాళ్ళ అమ్మవాళ్ళ ఇంట్లోనే జరిగింది అది గోరం వాళ్ళ అమ్మ వాళ్లు పక్క రూములో ఉండి కూడా డ
అదే అంటున్నా ఇవాళ రేపు అసలు లేదు భయమే ఇంకా ఒక మొగోని దగ్గర ఉండాలంటే భయం భయంగా ఉండడమే ఆడపిల్లలు బయటికి వెళ్ళాలన్న భయమే ఇప్పుడైతే చిన్న పిల్లలని కట్టి కవర్ల కట్టి చెట్లలో పడేసిండు
అవునండి చూసిన న్యూస్
పాపం ముండ్లన్నీ గుచ్చుకోని ఉన్నయ్ ఆ చిన్న పాపకి
అదే అదే వైష్ణవినైతే ఘోరంగా చంపిండు మొహం గాని బా అది అసలు ప్రెగ్నెంట్ ఉండి మా కట్టుకున్న భర్తే గోరంగణ కత్తి తోటికా అట్లా పొడిసి బెడ్ కు తలకాయ కొట్టి
మరి అందుకని ఆడవాళ్ళు ఒక మొగొని దగ్గర భయమే
ఉమ్
ఇగ కంపల్సరీ ఉరిశిక్ష తీయ్యాలే కానీ అది జరుగుతాద అసలు
తదో
అదే ఇప్పుడు ఒక నాయకుడి గవర్నమెంట్ ఎం
తిస్తారు అని అంటున్నారు మరి ఏం చెప్తారు తెలియదు
అదే ఇప్పుడు ఆమే పేదింటి బిడ్డ కాబట్టి ఇట్లున్నది అది ఇప్పుడు ఎవరైనా నాయ కూడా వాళ్ళ ఇంట్లో అయినా గవర్నమెంట్ ఎంప్లాయస్కు వాళ్ల కూతురయినా అయితే వానికి ఇప్పుడు ఎంత సిస్ చేశా వెన్ ఏ ఉరిశిక్ష తీసే వాళ్ళు న్యాయమే లేదు అసలు సమాజానికి కొందరు మనుషులే తప్ పంటున్నారు
అవునండి
వైష్ణవిదే తప్పు అంటున్నారు అన్ని వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుడు పర్సనల్ ఇష్యూస్ పెట్టొద్దు అంటరు కదా మరి అలాంటివి పెట్టినప్పుడు ఈ బతుకు జట్ బండి ఇవన్నీ పెడతారులే కదా, మరి అవి కాద అట్లా.
ఊ
అప్పుడు పాపం తప్పు. వాడికి ఇష్టంగాకు విడాకులు ఇచ్చేదా
వాళ్ళ రేపసలు
అదే అండి గోరంగా చంపిండు పాపం. తమమ అచ్చ మనకే ఒక రోజు నిద్రపట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎట్లున్నారు. అది గోరం తలస్కుంటనే అ ఎంత చక్కగా ఉంది పిల్ల మళ్ళ
ఆ
ఎంత యాంకరింగ్ చె ఉంది వాడు ఇద్దరు కలిసి మంచి గా వాడు కట్నం కోసం అనే యాంకరింగ్ అంత మంచి రీల్స్ తీస వాళ కట్నం కోసమే భార్య నీ చంపిండు ఇక
హు
స
ఇ వాళ్ళు కనేటప్పుడు గుర్తు రాలేదా, పాపం పిల్ల చిన్న పిల్ల తుమ్మ చెట్లు వచ్చి పతి చిన్న పాడే పోయురు.
ఊ
ఓ
అదే కొంచెం కూడా భయం లేదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది కొండ పోతుంది ఈ సమాజంలా మొన్న దహగమలా కూడా ఒక ఆమెని నైగామ్మ దాటి వెళ్ళాలి కొట్ట పల్లి
హమ్మ అది అవును కదా ఘోరంగా గర్భం చేసి ఆమెను చంపేసింది. కదా పెంచుకొని పె
ఆమెను కూడా జాంపేసిందు ఇట్లనే.
అవునట వాడికి మరి అసలు అట్లా ఉండేటప్పుడు గుర్తు రాలేదా, ఒక ఆడపిల్ల మరి అట్లా వేయొద్దని.
కోయొళ్ళు అనుకుంటా వాళ్ళు పాపం చనిపోయింది. రీసెంట్ గా అన్ని ఆడవాళ్ళ మీదనే హత్ హత్య లవుతున్నాయి.
అవును గోరంగా చూస్తా న్యూస్ అది ఐద్వా కంపెనీ ఐద్వా కమిటీ వాళ్ళు వెళ్లారు అక్కడికి
ఆ ఎక్కువ కమిటీ వాళ్ళు వెళ్ళారు. మాట్లాడిండు చాలా సేపు హ్మ్ దూరం వాళ్ళది కూడా
నిజంగా దా దామ్ కూడ్ నేల్ నెల్లా డ్రామా అసలు అయిపొగొట్టా బా అవునండి ఏంటోనండి
ఏం చేస్తుండ్రు అండి మీ పిల్లలు
పిల్లలు ఏం చేసంద్ ఆట ఎంతసేప్ ఫోన్ చూసిళ్ళు ఫోన్ చూడద్దని ఎంత చెప్ప్ ఇనరు తిన్నారండి వాళ్ళకిష్ ఇష్టమైన కర్రీగా తింటార్ ఆటోమేటి గా కాల్ కూడా కుడుతది అట్లా ఒక టైం కు లేదే గ్ కదా ఎగ్ ఫ్రై తింటరు
ఉహు
రంజన్ ఇవాడికి లాస్ట్ ఇగ తినం మల్లని
తిన్నారా అండి మరి ఇగా
ఆ తిన్నమండీ తిన్నాం
ఉహు
ఆ అండి
మేం మేం మేము ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఇది వరకు తినమండీ మా ఇంట్లో మాల వేసుకున్నారు ఆంజనేయుని స్వామి మాల
మంచిదే వేసుకుంటే అవునండి మేము కూడా అదే అనుకున్ స్తన్నాం మేము కొ కొందరు మంది సాములకు దీక్ష పెట్టాలి ఇంట్లా భజన వేయించుకోవల ఆలోచిస్తాన్నాం
పెడతారా అండి మరి
ఆ పెట్టాలని అనుకుంటున్నామండి సాటర్డే అయితేదో మరి ఎప్పుడైతే తేల్వదీ ఇగా కొదిగా మాకు
ఉన్నారేమో అక్కడ స్వాములు గదా
ఆవ్ ఉన్నారండి ఏమో ఇగ అడగాలి ఇక్కడ శివ వెంకటేశ్వర్ టెంపుల్ లో ఉంటారు వాళ్ళు వస్తాంటే లేదు లేకుంటే వేరేట్టోళ్ళు ఎవరన్నా రమ్మంటాం ఈవెన్ వన్ మెంబర్స్ ఎంతమంది అయినా పర్లేదు మా ఇంట్లోనే అంటే మా చేతులు మీద చే పెడదామని అనుకుంటావున్నాం మా అత్తమ్మ నీ అడగాలి మే మైతే మేము అనుకుంటన్నాం ఆమా ఏమంటాదో ఇగా పాటిస్తారేమో కదండి ఇప్పుడు
అవును అన్నీ పట్టిస్తాన్ తినమండి ఇప్పుడు తినం పిల్లలు కూడా తినరు
మంచిగా అనుకుంటున్నాను
సరేనండి ఇంతసేపు మాట్లాడినందుకు ధన్యవాదాలు
సరే అండి మీకు కూడా